హమ్
హమ్ బాన్నా మీరుబన్నార్ ఆ
హమ్ నాన్న
ఏం చేస్తున్నరు ఏం లేదు ఇట్లే పడికోను ఉన్నా నువ్వు
నేను ఇందాకే తిని కొ కూర్చొని ఉన్నా
తిన్నాడు
నేను పులిహోరా తిన్నాను
హమ్ నేను ఒక క్యూస్షన్ ఆ ఇంకా ఇంకా తినలేదు ఇంకా టైం పడుతుంది నాకి ఇంకా నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ ఆన్సర్ ఇ నువ్వు ఏమనుకుంటాన్నావో చెప్పు సరేనా
హమ్ సరే
అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తావు నువ్వు
ఒక వర్డ్లో చెప్ చెప్పాలంటే రోలర్ కోస్టర్
హ్మ్మ్ నిజమేనే ఒక రోజు ఫుల్ స్ట్రెస్ నెక్స్ట్డే ఫుల్ చిల్గా ఉంటాం మనం కాలేజ్లో అసైన్మెంట్స్ ఉన్నప్పుడు సెమ్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ ఉన్నప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం మల్ల మీగత డేస్ అంత అంత చిల్గా ఉంటాం
అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ ఇంకా లాబ్స్ ఉంటయి ఇంటర్నల్స్ టార్చర్
అవును మ్ మార్నింగ్ క్లాసెస్కి మార్నింగ్ క్లాసెస్ కి లేచి పోవాలంటే అసలు నాకి పెద్ద బద్దకం అనుకో పెద్ద ఛాలెంజ్ లాగా కనిపిస్తున్నది
పొద్దున్నే లేరా మీరు
చ్ అంటే మ్మ్ మిక్ నిద్దర బాగా వస్తుంది ఆ టైంలో అసలు లెయ్యబుద్దే కాదు నాకి
త నేను కూడా అల్లారం పెట్టుకుంటా ఉంటాను దాన్ని మళ్ళీ బ సైడ్ బటన్ నొక్కేసి పక్కన పెడతా ఉంటా
లాస్ట్ లో అటెండెన్స్ కోసం లాస్ట్ మినిట్లు పరిగెత్తమా చూడు అసలు రోజు అటెండ్ అయితాం అప్పుడు
అవును మళ్ళీ వాళ్ళు ఏమున్నా లేకపోయినా అటెండెన్స్ మాత్రం ఉండాలంటారు
మ్మ్ అవును ఇంకా ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఇంకా చానా ఉంటుంది
కొంతమంది ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు కానీ కొంతమంది రూడ్ గా ఉంటారు
మ్మ్ అవును అసలు స్ట్రిక్ట్ లెజెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు అసలు
మ్ అట్లా స్ట్రిక్ట్ గా ఉన్నవాళ్ళతో ఎగ్జా ఎగ్జామ్స్ టైంలో భలే టెన్షన్ మార్క్స్ వేస్తారో వేయరో అని
మ్మ్ ఇంటర్నల్ ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా అసలు ఫుల్ టెన్షన్ ఉంటుంది అసలు ఎగ్జామ్ టైమ్స్ లో మాత్రం అది రియల్ స్ట్రగుల్ అంటే కదా
సల్ అంతా బాగా చిల్ అయి ఎంజాయ్ చేసుకుంటా ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం ఫుల్ టెన్షన్
మ్మ్ ఇంకా నీ ఫుల్ సిలబస్ ని కవర్ చేయాలది ఒక ప్రెషర్ ఉంటుంది ద అది సిలబస్ కవర్ చేయాలని నైట్అవుట్స్ చేసాము మళ్ళ ఫోన్స్ చే కొన్ని గ్రూప్ స్టడీస్ చేసుకుంటాం అన్ని చెప్పుకుంటాము గ్రూప్ స్టడీస్ చేద్దామని ఫోన్ చేసాం మరే చెట్లు ఎక్కువ అయిపోతాయి అప్పుడు
అవును అది చదవడం కన్నా డిస్కస్ చేయడం లోనే బాగా అర్థం అయితుంది
మ్మ్
అక్ అది అదేమంటే ఫ్యాకల్టీ చెప్పిన చెప్పినట్లు మా ఫ్రెండ్స్ చె అంటే వాళ్ళు చెప్పినట్టుగా చెప్పిన చి వాళ్ళు చెప్పి అంటే ఫ్యాకల్టీ చెప్పిన అర్థం కాకపోయినా కానీ ఫ్రెండ్స్ చెప్తే ఈజీగా అర్థం అయిపోతు తుంది
ఇంకా లాబ్స్ సెషన్స్ గురించి ఏమనిపిస్తుంది అసలు నీకు
ఎక్స్పెరిమెంట్స్ కన్నా రికార్డ్స్ రావడమే కష్టం రోజు రికార్డ్స్ అబ్జర్వేషన్ రాసుకొని పోవాలె
ఉమ్ సేమ్ అంతా రికార్డ్స్ అబ్జర్వేషన్ రాసుకునేక సరిపోతుంది మనకి
ఆ
ఇంగా వైవ టైమ్ లో ర్రాండమ్ క్వశ్చన్స్ అడుగుతారు అసలు
ఎక్స్పెరిమెంట్ వచ్చిందా అని మీద అడుగుతారు అనుకుంటే వాళ్ళు ఏవో క్వశ్చన్స్ అడుగుతారు ఏం చదువుకొని పోవాలో అర్థం కాదు
అవును ఇంకా గెస్ట్ వర్క్ తో ఆన్సర్ ఇవ్వాలి అంతే ఇంక ఏం చెయలేనిందు ఒక నోటికొచ్చింది చెప్పేయాల
ఫ్రెండ్స్ లేకపోతే ఇంజనీరింగ్ లైఫ్ బోరింగ్ గా ఉంటుంది
నిజం ఫ్రెండ్స్ వల్ల కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా ఫెం ఫన్ కూడా కొంచెం ఉంటుంది లైఫ్ లో
ఆ బంకుల్ కొట్టడం బయట తిరగడం తినడం వాళ్ళతో కలిసి అంత బాగుంటుంది
వును ఆ ప్లే టీ ప్లస్ సమోస ఇస్ ఈక్వల్ టు ఆప్ ఇన సన్కు క్యాంటన్ లో
హోమ్ బాగుంటుందా మీ కాలేజీలో సమోసా
బానే అదొకటే బాగుండేది మా కాలేజీలో సమోసా ఒక్కటే
వు
ఫుడ్ గురించి చెప్పాలంటే ఇంకా అంతే టేస్ట్ ఓకే ఒకేగా ఉంటుంది క మెమోరీస్ ఎక్కువ క్యాంటీన్ లో
పాకెట్ మనీ అంతా అక్కడే అయిపోతుంది
ఉ అవునని తనే అది కూడా కరెక్టేలే
అ
ఇంకా ప్రాజెక్ట్ టైమ్ లో ఏం జరుగుతుందో అసలు మనకి తెలీదు
లాస్ట్ మినిట్ లో ఐడియా స్టార్ట్ చేస్తాము ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ గా ఇది చెయ్యండి ఇట్లా చేయాలనే ఐడియా కూడా ఏం చెప్పనే చెప్పరు లాస్ట్ మినిట్ లో మొత్తం చేస్త తమ్మనం
అవును డెడ్లైన్ ఇంకా ముంద అంటే ఇంకా నైట్ అవుట్స్ అసలు ఆ టెన్షన్ ఆ పేషన్ తట్టుకోలేమ అన్నమాట ఇంకా
అవును ఇంకా మనకి గూగుల్ యూట్యూబే మనల్ని కాపాడేది
హ అవును ఇంకా చెప్పాలంటే ప్లేస్మెంట్ గురించి అయితే బళ్లే టెన్షన్ ఏ ప్లేస్మెంట్ గురించి ఏం ఆలోచించావు నువ్వు
స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మనం
అవును కొంచం టెన్షన్ ఉంటుంది ఇంగా ప్లస్ స్కిల్స్ లో కొంచెం కోడింగ్ కమ్యూనికేషన్ పైన కొంచెం ఫోకస్ చేస్తే అదే కదా ఇంపార్టెంట్
కొన్ని కొన్ని సార్లు అన్ పిస్తా ఉంటుంది మనం బీటెక్ చూస్ చేసుకున్నాం కదా జాబ్ వచ్చేస్తుంది లే అని
హ్మ్ హ్మ్ సేమ్ నాకు కూడా అదే డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి మనం కరెక్ట్ పాత్ లో ఉన్నామా లేదా మనం మంచి ఇగా స్కిల్ని అసలేమన స్కిల్స్ నేర్చుకుంటానమ్మా సర్టిఫికేట్స్ కోసమే పోతానమా అనిపిస్తుంది
అన్ని అనుకుంటాం కానీ మనల్ని మనమే కన్విన్స్ చేసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో
ఆ ఫైనల్ గా మనమే మానేజ్ చేసుకోల్ల ఎట్లో గట్లా
అవును ఎక్స్పీరియన్స్ అంతా మ అని ఎక్స్పీరియన్స్ వస్తుంది దాన్ని యూజ్ చేసుకోవాలి ఆ
హ్మ్ ఇంకా ఇంజనీరింగ్ లైఫ్ లో బెస్ట్ ఏంటంటే హ్మ్ ఇంకా వరస్ట్ ఏం వరస్ట్ అంటే ఏం చెప్తావ్
వరెస్ట్ అంటే ఎగ్జామ్స్ సెమినార్స్ ఇంకా ఆ వై వాలు
అవును ఇంగా ఫైనల్గా చెప్పాలంటే టఫ్ అయినా వర్త్ అనుకో
హ్మ్ మెమరీస్ అనేవి ఇంకా ఉంటాయి కదా మనతో లైఫ్ లాంగ్
అవును ఇంకేం రేపటి నుంచి రేపు హల్డే కదా హాలిడే ఇచ్చినారా
రేపు లేదు కాలేజ్ ఉంది.
లేదు కాలేజ్ లేదు మెయిల్ వచ్చింది చూసుకో
అవునా
ఆ రేపు పండగ కదా
శ్రీరామ నవమి అ అయితే నేను ఇంటికి యెళ్తా
హ్మ్ ఎల్లు ఈరోజు ఫెస్ట్ ఉంది కదా నీకి ఎప్పుడు వెళ్తావ్
రేపు పొద్దునే వెళ్తా
మ్మ్ ఈ ఫెస్ట్ కోసం వచ్చినావా
ఈవ్నింగు అంటే ఆ శ్రీరామ్నవమి పొద్దున్నే కళ్యాణం చేస్తారు ఈవినింగ్ వచ్చేసి మొత్ మొత్తం ఊరేగింపు చేస్తారు నైట్
ఏందో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అని వేరే వాళ్ళు చెప్పినారు నాకి అప్పుడే కాల్ చేసింటే ఈ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ నేనే ఏప్ సెలబ్రేట్ చేస్తాను అని చెప్పినారు
మ్ అంటే మా ఊర్లో పొద్దున్నే కళ్యాణం చేసి తర్వాత సా నైటు ఊరేగింపు చేస్తారు
మ్మ్ ప్చ్ కొన్ని క్యాలెండర్స్ లో ఈ రోజన్ని ఉంది కొన్ని క్యాలెండర్స్ లో లే రేపని ఉంది
నేను అదే అనుకున్నా కానీ ఇందాకి ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చూసాను అందులో ఒక పంతులు వచ్చేసి రేపనే చెప్పారు శుక్రవారం రావడం మంచి రోజంట
ఆహా
హ్
ఇంకా సాటర్డే మీ కాలేజ్ హల్డేనేనా
మ్మ్ మా కాలేజ్ లో సెకండ్ సాటర్డే హాల్డే ఇంకా తా ఫోర్త్ సాటర్డే వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి
ఓ అవును కదా ఫోర్త్ సాటర్డే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీకే అవునులే మర్చిపోయినా నేను నేను హాల్డే అనుకునే ఉన్నా
ఇంకా ఫస్ట్ థర్డ్ సాటర్డే అయితే హాఫ్ డేనే ఉంటుంది
ఓహో మంచీ రూల్సే ఉన్నాయిలే మీ కాలేజ్ లో
అవును
ఇంకేమైతే ఇంట్లో అందరు బాగున్నారు కదా
హ్మ్ బాగున్నారు
మ్మ్ సరే అయితే అడిగినానని చెప్పు